హలో
ఆ మమ్మీ
ఏం జేత్తాళ్లు
ఏం లేదు మమ్మీ ఏం చెత్తాండవ్
ఏంన్లే తిన్నవా అక్క
తిన్న తిన్న తిన్న నువ్వు
తిన్లే ఇంకా
ఏం అంటాంది మమ్మీ
ఎమ్మో తెల్వదు ఇంతసేపు అప్పడాలేంచింది.
అప్పుడాలు ఏంచిందా మాగూడనా
ఎమ్మో మా తమ్ముడికి కటా
తమ్మునికా
ఆ
అయ్యో మాకు లేవా?
ఎమ్మో
అంతే అంటవా చేం చేయ చేస్
కొన్కొచ్చలే చేశినై
చేసినై ఏనా
మ్మ్
ఏం కూర వండింది మమ్మీ
సూరకాయి
సోరకాయ
అ శివాన్షీకి ఏం చేత్తాంది
అన్నం తినవెడతాన నిన్న ఎవరు గెలిసిల్లు మామ్మీ
నిన్న ఆర్ సీ బి గెలిచింది.
ఆర్ సీ బి గెల్సింది కాదు నిన్న ఓట్లయయా నొచ్చినవ్ చూడు
ఆ విక్కి విక్కి గెల్సిండు.
విక్కి బాబు గెల్సిండా
ఆ
అదే నిన్న ఆర్సీబి గెలిశింది కదా ఇవాళ చున్నీ ఏసుకొని
స
మధ్యాహ్నం తిన్నవా.
ఆ
ఏం చెత్తనవ్ అమ్మమ్మా ఏం చెత్తంది.
ఎమ్మో తెలువదు నా కు
అ బైట గుసోలే
బయట కాదు ఇంట్లోనే ఉన్నా
ఇంట్లనేే ఉన్నావా. అహా ఎప్పుడు మమ్మీ స్కూల్లు ఎప్పుడు స్టార్టు.
జూన్ ట్వెల్వ్కి
జూన్ ట్వెల్వ్కా ఎప్పుడు పోదాం మరి తమ్ముంది బర్త్ డే ఉందాట కదా
ఆ
బర్త్డే అయిపోయేరాకుంటవ మరి
పోతేపోత కావచ్చు
రెండయి అయిపోయింనంకా పోతవా
హ్మ్
యూనిఫామ్ గిట్ల ఉందా మరి
అర్ధంగాలే
యూనిఫామ్ గిట్ల డ్రెస్ గిట్ల ఉన్నాయా అని అడు ఆ
కుట్టించుకోవాలె స్కట్టులు
కుట్టిచ్చుకోవాల కర్రీయా తోటకూరా తోటకూరా నానీ నాని
హ్ వాళ్ళు ఏం చెత్తాల్లు.
ఏ ఏం లేదు ఉత్తిగనే కూర్చున్నది అన్నం తింటాంది. తినలే తినలే మమ్మీ వాళ్ళు తిన్నారు, వా తిన్నది అత్తమ్మ తిన్నది నేను తినలే ఇంకా పాపకు అన్నం తినపెడతన్న. ఏంజెతన్నవ్ తమ్ముడు ఏంచేత్తాండు.
మమ్మీ ఏం లేదు
ఏం లేదా
ఉ ఉమ్
ఇక్కడనే ఉన్నావా ఇంట్లోనే ఉన్నావా బయటున్నవా.
ఇంట్లనే
ఇంట్లనే ఉన్నవా
ఆ
గదీ మమ్మీ ఇస్ త్తే మాట్లాడతాదటనా
అ
ఇస్తావా మాట్లాడుతద అమ్మ మమ్మీ బిజీగ
ఏమో చూడాలి
పొదామ
ఆ
చెప్పాల నువ్వే ఏదో మాట్లా
అం ఈ రోజు మా పెద్ద మమ్మీ నాకు డ్రస్సులు కొని చ్చింది పెద్ద వాప్కడికి పోయింది ఆ
నీవి సరిపోయినయా
సరిపోయినయి ఏదొ కడి పోయి హుం మా పెద్దబాబు కాడికి పోవాలి ఇప్పుడు మా పెద్దబాబ్ బర్త్డే రోజు
బర్డేనా
ఆ తర్వాత పోదామ మా తమ్ముడు అడుగుతాండు పో ఆ
ఇక్ రారా రాడిబ్ పెదడాడి
కడ్జేడు
ఆహ ఆ విషెస్ చెప్పిల్ల మరి
ఆ
పత్రే విషెస్ చెప్పిల్లారా
చెప్పినాం చెప్పినాం
చెప్పిల్ల
ఉ ఆ మాన మా ఇంటిది మమతక్క కూడ వచ్చింది. ఆ మరి రొండు మూడు డ్రస్సులు తీసుకపోయింది.
నాకొక డ్రెస్ తీసుకొచ్చింది.
ఆ
నాకు డ్రెస్సుకొచ్చింది మా వద్దక్క కూడ డ్రెస్ తీసుకచ్చుకున్నది గాని వద్దు నాకు అని అంటాంది వద్దు అంటే మరి ఎందుకు వేస్ట్ చేయడం నేను వేసుకుండేదె అంటె రెడ్ కలర్ డ్రెస్ ఒకటి పట్టింది బానె ఉంది ఉంకొకటి ఉంకొకటి నెక్కు మలన్నా జోడు
అ
అది నాకు పడతలేదు అయితే అది మరి పెద్ద మమ్మకి ఏమని చెప్పిన ఎవరికన్నా ఇస్తే కదా మళ్ళీ ఎవరన్నా వేసుకోవడానికైనా రెంయితే పట్టినయి తీసుకున్నా అది కూడా కుట్టు ఇప్పితే వాడుతు కావచ్చు కానీ ఏమో మరి పెద్దమమ్మ అడుగు వస్తుదా ఎవరికని ఏముంటదా అని చూడు నాే న కదా ఇంకా తెచ్చిందంట కదా
తెచ్చింది
ఉన్నాయా ఇంకా
ఉన్నయ్
ఎక్కడ తెచ్చిందట షాప్ లో తీసుక వచ్చిందా
షాప్ లా కాదే మా పెద్ద మమ్మీకి తెలిసిన వాళ్ళ బ్యూటీ పార్లర్ లేదా
ఆ
బ్యూటీ పార్లర్ అట వాళ్ళు తీసేసి చాలడా
ఆహాహాహా
వాళ్ళు తీసేస్తాలని ఎవరి అక్క నీ అక్క అని ఇచ్చిందంట
ఆహాహా అట్లనా ఉంటాయి కదా బయట వాటికి టూ టాప్ క ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మన లెగ్గిన్ కూడా ఈచింద్ ంచి ఉవున్నా బానే ఉండ
ఇతాను మా అమ్మకు ఫోన్ ఇత్తలేడు ఏమి ఇత్తలేడు
అరే సెల్ లో చూస్తాడా లేలాపోతే టీవలోచుటండ
మా మమ్మీ ఏమో మాకు ఫోన్ ఇస్తలే మేము మా అమ్మకు టీవీ రిమోట్ ఇస్తలే
ఓ దేవుడా సలుగుద్ అర మమ్మీ
ఆ
సీరియల్ సీరియల్ చూస్తుందా మమ్మీ
సీరిల్ చూస్తుండి
ఏం సీరియల్
ఇగ పొద్దున దాకానే మా అమ్మ చేతిలో ఫోను సాయంత్రం అత్తనే మేము టీవీ చూసినప్పుడు మా అమ్మ ఫోన్ కావాలంటేది
ఆరే
ఉ గోరంగా ఎండలు కొడతానయి హలో
ఆ ఆ మమ్మీ
గోరంగా ఎండలు కొడతానయి
ఏ ఘోరంగా అంటే ఘోరంగా బయటికి వెళ్ళాలంటే భయమైతాంది పొద్దున్నే మేము బాబా కొంచెం ఈ వీటు మాకు చల్లగానే ఉంటది పెంకుటిల్లు
ఆ
కనీ ఇగ కూలర్ మొత్త పొద్దున పాపలేసి సరికి ఇవి లేవగానే పెడితేనే చల్లగా ఉంది కాపోతే మొత్తము అదే ఫీవర్ వచ్చినట్టు వేడిగా అయితే చూడు
దరు ఫ్యాన్ ఏయ్యకపోతే తే ఇప్పు ఇప్పుడు కూడా కూలర్ ఫ్యాన్ ఏయ్యకపోతే ఇట్లా చెెం టల్ కారిపోతానై
కారణకణ రెండుఎత్తాల మమ్మీ ఏదన్నా ఒకటే వేసుకోవాలిరా ఫ్యాన్ అన్నా కూలర్ అన్నా ఏదన్నా ఒకటి వేసుకోవాలా ఫ్యాన్ కూలర్ వే ఫ్యాన్ వేసుకుంటే మళ్ళా ఉడుకు తలగదా సాయంత్రం వేడ తందా ఆ తాయే అబ్బా గోరంగా ఉన్నది పసి మల్ల నిన్న కరెంటు పోయింది కరెంటు పోయినప్పుడే కదా బయట కూసు
ఆ బామేము మంచిగా బయట కుసోనే తిన్నాము ఆమె పడుకున్నావు మళ్ళ కొద్దిసేపు అయిన తర్వాత టీవీ రా కరెంట్ రాగానే మ్యాచ్ చూడాలనే ఆచ్చినాము
ఆ ఏ సైడ్ కూర్చున్నారు ఇటు సైడు తాతయ్య వాళ్ళ ఇంటి సైడేనా
తాతయ్య వాళ్ళ ఇంటి సైడు కాదు అట్ లోపటికి
లోపలికా అటు ఇప్పుడు మాడిచెట్టు సైడా
ఆ
అదే నిన్న వెన్నెల వెలుతురు మంచిగా ఉన్నది కదా లైట్ లేకున్నా వెళ్తురులో మంచిగా లేదా పెద్ద పో అసలు ఇడ్చిపెడతలేవ్ మమ్మీ పొద్దున కిన తెలుసా మంద మన కోతు అదేం మేకల మందా గద అచ్చినటు అచ్చినయి. అంతే రేకులెక్
అవీ ఈడ మైగ్రేట్ అయినయి గాని ఘోరంగ కోతులు వత్తానయి.
నిన్న మొన్న హనుమకొండల ఎన్ రోజులు ఉన్నా గానీ నాకు
మా అమ్మమోళ్ళ ఇంటికాడ కూడ్ ఉండవ్ కూతురు
కోతులు గద ఘోరం అంటే ఈ మో నువ్వూ మన పల్లటూరో తెల్దలేద్ స్ సిటో తెల్దలేద్ అంత గోరంగా అంటే అంత గోరంగ ఉం నయ్
ఆ ఆ ఊరోళ్ళు పటుకచ్చురు ఈ ఊరోళ్ళు పట్టుకచ్చుడు ఈ మొలుగులు ఇడిశిపెట్టుడే.
ఆ అదే కథ ఐతాంది.
ఊ మళ్ళా ఇగో ఇప్పుడూ మన మొలుగులకి ఏం పట్టింపు లేదు.
లేదు ఎవరు పట్టించుకుంటలేరూ. పల్లెటూరులల్ల మీరు ఓట్లు వేస్తే మేము కోతులను పడగొడతమనీ అవి తీశేత్ తాన్లు తెలుసా. కానీ ఇక్కడన్ అంత కన్నా ఘోరంగున్నది.
ఆ ఎవ్వల్ పట్టిచ్చుకుం కుంట లేర్ ఏం పట్టించుకుంట లేరు అస్సలూ
గోరం అంటే గోరంగ ఉన్నది పరిస్
ఉమ్ ఫు ఫుల్లు అక్కా నయం మొత్తం ఎట్ల తెల్సా ఇప్పుడూ మేము నీళ్ళు పొద్దున నీళ్లు పట్టి పెడతానం గదా నీళ్ళు నల్లోత్తే అత్తానై ఈ పట్టుడే లేట్ అత్తానై మునుగుతానై తాగుతానై
హి హి మునిగి తాగుతానైయా
ఆ
ఈ రోజ్ డ్యాన్స్ ఎత్తానై అట ఇదే కథ లేరా ఇప్పుడు
మళ్ళా ఎంత కొట్టినా ఈ చిన్న కోతులు. ఉంటానయా ఈ చిన్న కోతులు వాళ్ళ అమ్మలన్ పిల్వంగనే ఉరుక్ కత్తానై
కర్ కర్ కర్ అన్ కుంటు వత్తానై గదా భయ్యమై వాళ్ళ డాడీ షర్ట్ కూడా కాలువల ఏశింది అట కదా.
ఆ మొన్నా ఆగా నర్సింహ లేడా నరసింహ ఒక్కక్క నరసింహ వాళ్ళ దోస్తు ఒక్క కోతిని గెలకంగానే ఇక నాలుగైదు కోతులు ఒక్కసారి వాళ్ళ వాళ్ళ మీది కురికొచ్చినయి
ఓ అయ్య అది ఇ ఉన్నప్పుడు పోవద్దు కరుత్తది కరిసింది అనుకో కండ కండ పీకుతది తెలుసా జాగ్రత్త ాల మమ్ీ కోతులు కాడ మనం ఏమనద్దు వై మదయి
అవును
సరే మమ్మి
సరే సరే అక్క బై
బాయ్